లేరా రెండు నిమిషాలు చూసినా అదే కట్ అయింది ఇగ
ఆహా
ఇంతక ముందు మీ అక్క కూడా ఒక కాల్ చేసింది అది ఫోన్ వత్తలేదు అట దే మన్నది
నా కూడా చేత్తాంది మా అక్క ఫోన్
ఆహా
ఎత్తోచ్చా
ఇప్పు ఏమో ఎత్తితే కట్ అయితాది కావచ్చు మరి ని ఇష్టం నాక్ తెలువది
కట్ కాదాట గనీ ఏం కాదాడా
మరి ట్రై చేసిచూడు ఎత్తితే లేకపోతే వాట్సాప్ ల ఏమైనా మెసేజ్ పెడితే ఇట్లా కిం దికంటే రిప్లై ఇయ్యి ఆగు అని పెట్టు
ఆ పెడతా ఇప్పుడు
హ్మ్ నెక్స్ట్ కాల్ ఆమెకిచేసేవ్‌ది అత్తమ్మ యక్క రెండుసార్లే ఆ
వాయి మెసేజ్ పెట్టేది
ఏమైంది
మేసేజ్ పెడుతాది
ఆహా
ఆ మెసేజ్ పెడుతాది ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేసిందంటే డౌట్ వత్తాం
ఆ గదే కల్ కోసమే నాక్ చెసింది మీ అక్క చేసింది కానీ ఆమె నాకు ఎత్తగలుగుతలేదు
ఈ ఒక్క కాల్ మాట్లాడినక అక్కతోటి మాట్లాడదాం
ఆ మాట్లా మాట్లాడు రెండు సార్లునా లిఫ్ట్ చే లిఫ్ట్ చేసింది ఒకటేమో జీరో సెకండ్స్ పడ్డాయి ఒకటేమో ఫిఫ్టీ టూ సెకండ్స్ఎ పడ్డది
హ్మ్ హ్మ్
హ్మ్
తిన్నావా అక్క మరి
ఇంకా తిన్లేరా తినాలే
ఎమ్ కరం నీది
నిన్న చికెన్ మా ఇని బర్త్ డే అయితే నిన్న చికె వెెచ్చినం నైట్ నిన్న ట్యూస్ డే నేను తినలే ఇప్పుడు తినాలి అదే
ఉమ్ పాప
ఆమె కన్నం పోపుకేసిన పోయింది
ఉహు
నిన్న మంగళవారం చికెన్ బంద్ చేసిన నాన్ వెజ్ తినుడని ఇంక ఇవాళ అంట కొంచం అయినంకా లేదా ఇ కాల్స్ అయ్ నిన్నతినలేరా ఈ వల్లె దినాలే
ఆహా నిన్న ఊవాసమ్మా
ఆ
అవును కదా బాబు ఏం చేస్తాండు
బాబు పంచ ఫోన్ జుత్తండు
ఫోన్ జుత్తండ
ఆ
తిన్నాడా అన్నం
తినిపించిన ఎప్పుడే ట్వెల్వ్ థర్టీ వరకు అట్లా మళ్ళీ తినిపిస్తా
నేను కూడా అంతే ఏమో ఈ పండుకుంటే మళ్ళ లేచినాంక దీనిపిత్త
ఇప్పుడు పండుకున్నాడు ఎంతొ ఒక పది నిమిషాలు అర్ధ గంట సేపు పండుకున్నాడు నేన్ లేశినా బాయటికి పోదమని మళ్ళ చేసిండూ
బా
నేన్ ఇంట్లోనే ఉన్న నేను పండుకుంటేనే పండుకుంటాడు నేను నిద్ర వచ్చిన రాక్ కున్న ఇగ అట్లా పక్కకు పండుకుంటానే నిద్ర పోతడు
అ ఓ ఈ ఎండకు ఎట్లా ఉన్నది ఏమో వెదర్ అయి అయితే బాగా గోరంగుంద్
ఇప్పుడు ఇది నీది ఇంకోకాల అయితే ఇది అయిపోతుంది నీది
నా ఇంక ఉన్నాయి ఇంకా ఇంకొకటి ఉన్నది
అగా ఇంకొకటి జేస్తే నీది అయిపోతది
మంచి అనాయా ఈ కాల్ తర్వాత నీకు
ఆహా ఆగు చేసావు ఇప్పుడు మీ ఆయన దాంట్లో నాలుగు కాల్స్ అ అల్లా మాట్లాడచ్చు
ఆ మాట్లాడొచ్చు మీర్ నువ్వు
ఉమ్ నువ్వు కూడా ఏయచ్చు నేను కూడా ఏయచ్చు
ఆ అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఎట్లా యాడ్ యాడ్ జేసినావా లేకపోతే వేరే ఫోన్ ఉండ్ల్లాదా
వేరే ఫోన్లో ఉన్నయి కానీ ఈ కార్య యాప్ ఇప్పుడు ఇప్పుడు ఇంకో వర్క్ ఎట్లా ఎళ్ళ జెత్తనను అనుకుంటానావు మరి
అ నాకు అదే అర్ధం కావట్లేదు నేను ఏమనుకున్న టాస్కులు కంప్లీట్ అయినాంకా కదా ఇంకోటి ఉంది నెంబర్ వచ్చేది అని డౌట్ వొత్తంది
ఫామ్ ఫిల్లప్ చేసినవన్ను రెండు నెంబర్లు ఇ చెప్నిది మీ ఆయనాది కార్య యాపు
నా నెంబర్ ఒకటే ఇచ్చిన
సన్మతి ప్రాజెక్ట్ నీ ఒక్కదాని తోటె చేసినావా మీ ఆయనది కూడా చేసినవా
నాయొక్క దాని తోటి జేసిన
మీ అక్క నాలుగు చేసింది ఐదు చేసింది నీకు చెప్పలేదా
ఆ అంటే చెప్పింది కానీ ఇప్పుడు చెప్తా అన్నది కానీ నేను అ అక్కడ అయిపోలే ఆ స్కూల్ కంప్లీట్ అయినా కానీ ఇంకో నెంమర్ యాడ్ చేయడం వొత్తదంటా కదా
కంప్లీట్ కాక్కున్న వొత్తది ఇప్పుడు బింద్ ఎట్లా మాట్లాడుతుంది మరి ఫోర్ యూజ్ చేస్తాంది ఆమె ఆమెది వాళ్ళ ఆయనది వాళ్ళ అత్తమ్మది వాళ్ళ మామది వాళ్ అందరి టచ్ ఫోన్ లేనా ఇంట్లో
నేను అన్న అక్క ఈ టాస్కులు నాకు కంప్లీట్ కాలే కద అంటే ఈ కంప్లీట్ అయిన ఇంకా ఇంకోటి జోడించా అంట అ కొత్త ప్రాజీ జోడించానని ఉందా అక్కడ హడ్డింగ్ దాన్ని జోడి నిెమ్మది పెట్టి జోడించాలి
కొత్త ప్రాజెక్ట్ కాదు నటివ్ త్రీ డాట్స్ ఉంటాయి చూడు కొత్త ఖాతాను జోడించండి అన్నప్పుడు యాడ్ చేయి
ఆహా అవునా అయిపోయినాక నీకు చెప్తలే వయిస్ కాల్ చేత
హ
కదియాకు
కతలో నువ్ టైం చూసుకున్నా ఫైవ్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్
ఏమేంది తెలుసా అసలు ఘోరం నైట్ మాసల్ల చేసింది మాట్డి మాట్లాడింది సడన్ గా కట్టయింది నాలుగు వందల పద్నాలుగు నిమిషాలే పడ్డాది
ఆఓ
ఏమో ఏందో ఏమో ఐదు ఏడు నిమిషాలు మాట్లాడినట్టుంది అన్ని నిమిషాలు పడ్డది ఈ ఇవేమో మా చెల్ ఏమో అసలు ఆగదే ఆగదు బిట నేను అంత నాలుగున్నరగు దాకా నేనే ఏమన్నా నిే మాట్లాడితే తి అంటే మా బిందకు తుడుపోయి మాట్లాడింది ఆబ చుట్ పీకత అందిది అబ్బ
అట్టు మాట్లాడలే అనంటది
నీను మా సిన్నుతో మాట్లాడింది ఏమో సిన్న అన్నది కదా అక్కతో మాట్లాడతా అని చెప్పింది
ఆ న్ బాత్ అలనుతు నని నేను ఎవల్ తో మాత ఇట్లా లేని అన్నది అన్నీ అబద్ధాలు చెప్తది బిందు దంటబ్ దంటబ్ బ్లేమమమి తీసుకున్నట్టు
ఎన్ని కాల్సి ఉన్నా అంటే కూడా కరెక్ట్ చెప్తలేదు ఒకసారి ట్వంటీ అంటాని
హ హ
అలా వాళ్ళ బాబుని బ్యాం తీసుకుపోయినట్టే ఎంత ఇబ్బంది పడతాను
ఫుల్ ఇబంద బడతరి ఆ ఒకక్కగాడ ఆగుతోడా ఆ ఆయనే ఆ పిల్లగాడు ఒక్కగాడ ఆగాడు ఆటు ఈటు తిన్గుడే తిన్గుడు
ఇ ఫోన్ ఇయ్యాలి ఒక్క రోజుకి ఆఫీస్ కి తీసుకోపోతే తవఊ్కుంటారు కాని రోజు తీసుకో తవ్వుకుంటారా
హ హ అదే వచ్చింది
ఇప్పుడు సరక్క కాల అయింది కదా మళ్ళీ నేను చెప్తాను అదపోనాక నువ్వు చెయి
ఒక్కొక్కటి ఇట్
అదే ఇద
నీ మీ అక్కతోటి ఆ ఆ నెంబర్ తోటి మాట్లాడనా నాలుగు కాల్స్
అద నాకు తెలియదా కేట్లాడ్ చేయాల కూడా నీ టాస్కుల్ కంప్లీట్ అయినాకనే అడ్జ చేసినావాఓ
ఆ నేను వాయిస్ కాల్ మ ఇప్పుడు ఇయి అ అయిపో న అయిపోయినాక నేను చెప్తాగానీ నీ ఇంకోక కాలుచర ఒకటి మా ఇట్లాంక చెప్తా ఇది మొత్తం అయిపోని
మరి నేను చేస్త తాకరాదు ఇంకోకళం నా అయిపోతాయి కదా అని
పొద్దా నీది అయిపోతే చెప్
నీ అయి నీది అయిపోయినయ్ గదా ఆల్రెడీ ఇం కొ నెంబర్ కూడా ఆడ్ చేసుకున్నా
ఇప్పుడు ఇదైతే అయిపోవాలి కదా ఇంకాంని నీకు చిన్న పాప నాకు మళ్ళ పాప వత్తే ఈలిద్దరువర్లుతరు.
వామో ఇంగా టైం చాలానే ఉంది.
అందుకే చ నెక్స్ట్ నైన్ జెప్తా తరువాత నువ్వు జేయ్ చెరి పదిపది నిమిషాలు అయితది ఈక్వల్ అయితది.
పూల్ పోవాలే మూసేస్తారు పన్నెడింటికే
ఆల్ రెడీ పన్నెండు అయింది.
ఆ పన్నెండు అయిందని మళ్ళీ షాపు పోయి వచ్చి నంక ఫోన్ జేయనా చి ఫోన్ జేత్తవా పాప ఉందితం
ఆ సరే మెసేజ్ జేయ్ మరి
మే ఆగు ఇంగో టైం గాలే ఇంకా కొంచం ఉంది గా
ఉంట పది నిమిషాలు అందుకే
ఏమో యాపుల ఏం అర్ధం గాట్లే ఎమ్మటే కట్ట్ అయితుంది దా
సరే నువ్వు షాప్కి పోయి వచ్చినంక మళ్ళా మెసేజ్ జేయ్ నేను జేత్తా
ఉమ్ హలో షాపుకు బోయి వచ్చిన ఆయిపోయినయా మరి ఆ ఆ నెంబర్ యి నీ టాస్కులు
అయిపోలే
ఏమ్మా అయిపోయినయ్ ఎట్ల ఇయ్యగలుగుతరు అసలు
చెయ్యొచ్చు ఏముంది మీద డాట్స్ ఉంటాయి కదా వాటితోటి తీసు కుంటే అయిపోతది
అవును నాకు గూడ ఇంగ రెండు టాస్క్ లు అయినంక నాకు గూడ తెలుస్తది.
ఆ ఒకసారి నువ్వు యాడ్ జేసుకునంక తెలుత్తదిలే నీకే అర్థమయితది.
ఉమ్
ఆ మళ్ళ పోయి వచ్చి మెసేజ్ జేయ్ నేన్ జేత్తా అయితే నువ్వ్ ఆన్ని యేసి వచ్చె అప్పుడు కాల్ అయితది ఏవ్
పోయ్ వచ్చినంకా చేస్తా ఈమె ఏంది
పాపని దీస్కోనే పోతవా
తీసుకపోవాలా ఆమె ఉంటదా ఆమె ఒక్కతి ఇంట్లే దగ్గర్నే
ఏం దెచ్చుకుంటావు
పెరుగు ప్యాకెట్ దెచ్చుకున్నామని
ఆహా నీకా పాపకా
అది దింటది నేన్ దింట
ఆహా గట్ల అంటునవ్ పాపని అది ఇది